చెప్పాల తమ్ముడు అయిందా ఏం చేస్తున్నావు ఏంక త కూర్చున్నావ ఏం చేస్తున్నావ్ బైటకి ఏమైన ఎల్
ఆ బయటికి వచ్చాన్న సలపడ్డగానే
మొగరైదంటిరి వర్షం పడుతదొ మరి పడితే బానే ఉండు మల మీరు మోక్ కలిసి ఇప్పుడు వర్షం గిట్ల పడిందంటె ఇప్పుడు దున్నుతారా మల మీరు మా నేల
ఆ దున్ను తారన్న
అంటే గేట్టునాయ్ లేకుంటే ట్రాక్టర్ తో దుప్తార
అన్న మాకు ఈ కిరాయా అన్న ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చుడే
ఆహా
మా ఆ మా పెదనాన్నోలకి ఎడ్లు ఉన్నాయి గానీ ఇప్పుడు అవి ఎడ్లు పత్తి వేసినంక వాడతాం ఇప్పుడైతే దుక్కితందానిక అయితే ట్రాక్టరే
నువ్ ఇటు పోయ్ తొందరగా అయిపోతది కనుక ఒకటి ర దున్నేసి అదే రోజు విత్తనాలు జల్లుతారా
ఆహా కాట్ల వెళ్ళారన్న
ఆహా
ఖచ్చితంగా ఒక మూడు నాలుగు వానాలు పడ్డాయంటే అప్పుడు పెడతారు
ఆచ్చ తుడిన తర్వాత వాహనలు వాడ తర్వాత అప్పుడు మళ్ళా మళ్ళా అప్పుడు మళ్ళీ సర్దున్నంటారా లేకుంటే మాళు ఇట్లా చేత్యినా గుత్తలాగా చేసి
ఆ అప్పుడు అప్పు ఇప్పుడు నార్మల్ ఎట్లా మత్తం దున్న మత్తొం కిందకి మిందకి ఇర్తార నా భూమి ఇప్పుడు మళ్ళా వాన పడితే మళ్ళా అనుగుతుది కదా ఆ అడిగిన తర్వాత ఇట్లా సాలు తోలుతారు ఇక
ఓకే ఓకే
లైన్లు చోలి ఇప్పుడు ఇక లైన్ లో లైన్ల మీద ఇ పెట్టుకుంటూ వస్తారు గింజాలు
ఆ ఆా
ఇప్పుడు ఒక వానవాడి అలా పెట్టినాముో
మల్లవానికి మల్లవానికి లోపలికి వెళ్ళిపోతే మొలకరాదు
ఆ అట్లా రెండు మూడు వానలు పడ్డాయంటే కింద పదును ఉంటది అప్పుడు పెడితే మల్ కలర్తే
ఆ
చెప్పాలండి ఇంకా నువ్వే ఇగా
పటి
ఆహా
సంగతులు రాత్రికిన సంగతులు మళ్ళా మీ ఊర్లో ఏవన్నా ఇప్పుడు
ఇక మాఊల్లా సంగతులు అంటే ఏం లో అన్నా
ఆ
అయ్యో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లులు అయ కొంతమందికి వచ్చిన కొంతమందికి రాలే
అ
ఆ ఎవాళ ఇంటికాడ వాళ్ళ అమ్మ పేరు మీద వస్తే ఇప్పుడు అన్నతమ్ములు వెళ్లిి పెెట్టుకుంటారు
ఆ
ఆ రీసెంట్ అయినా గుడి గట్టటిలో ఐదు సంవత్సరాలు అవుతుది
టేంకడి కట్టరు అచ్చ అంటే ఎప్పు అనుకోండా అప్పటికప్పుడుకిబు ఇక్కడ ఎప్పటి నుంచో నడుస్తాయి ఇప్పుడుకైంద
అంటే అది ఊళ్ళ ఒకటి కొండ ఉండయిన్న చిన్నపాటిది మొత్తం రాళ్ళే ఉండడి దాని మీీద అయితే దాని మీద గుడిగా ట్టాలని ఎందుకంటే ఇక్కడ అనుకుంటా వాళ్ళు
ఆ
అ ఇట్లా ఇప్పుడు ఐద ఆరు సంవత్సరాలు అయితుంది కట్టి
ఆ ఆ
మా సెవెంత్ లో ఎయిత్ లో స్టార్ట్ చేసళు ఇప్పుడు మా తకొచ్చే సార్కే అయిపోయింది
ఆమ్
ఇ అట్లనే ఊళ బొడ్రా వేసి అంతా వసిళు అండగా
ఆ ఓకే
ఇప్పుడు ఆయ గుడి నడుస్తుంది వారి బాగా నడుస్తులే
అయిన మీ ఊర్ళ ఇప్పుడు ఎక్కువ ఇదిే వర్యా ఎక్కువ ఇదిే వంటుందా
ఎక్కువ వరి మక్కజన్న ప
అరే మా మొక్కజొన్న అంటే గుర్తు అదే మా మొన్న ఊరు వెళ్లి వచ్చినా కదా మొక్కజొని ఎవరు కొనట్లేదు ఎక్కడికక్కడ రోడ్ల మీద గొడ్డలు కట్టి వాటి కావాలు కట్టి
ఆ మాయి మావి పయిన సర రెండు మూడు సార్లుడిచినాయి అన్న
అట్లా తాడిస్తే వారి ద్వారా రాదు
ఖరాబ్ అయిపోతుంది అన్నా మొలకలు వచ్చి మురికి పోతాయి
మరిపోతే అది ఒక్కటి ఖరాబ్ అయిందంటే పక్కదాన్ని కూడా ఖరాబ్ చేస్తుంది బుజు వచ్చి
ఇప్పుడు దాదాపు మా ఊళ్ళ అని అమ్ముడు పోయినాయి అన్న ఒ ట్లు మొక్కజొన్నలు అని పోయినాయి
అంతా ఒక కారు అనుకోని మీ ఊర్లోనే ఒక కోల్డ్ స్టోరేజ్ లాగా ఏ ఊరి ఊరుకి అలా పెట్టుొని పెట్టుకు గింద దాంట్లో స్టోర్ చేసుకున్న అలాంటి ఎం అయినా ప్రయోగాలు ఏం చేయలేదా మీరు అక్కడ సైడు
అట్లా ఏం చేయరన్నా
ఎందుకంటే ఇ ఇంత నష్టపోయ బదులు అంద పైసలు తీసుకో ఓపెన్ చేసు పెట్టుకుంటే ఈ గింజలన్నీ అంగ్లా వాడే నెంబర్ లు ఉంటాయి పేరు రాసుకుంటూ అయిపోతాది సంచుల మీద
అక్కడ మాక్కడ కాబటి మార్కెట్ ఉంది అన్న
ఆ
ఆ నీకు ఐడియా ఉంటది న్యూస్లలో వస్తుది కేశాంద్రం మార్కెట్ అని
ఓకే
ఇప్పుడు మా మహబద్ డిస్టక్ట్ పెద్ద మార్కెట్ మా అది
వస్తాయి
మ్ ఇక కొంతమంది వాటి కిందనే పోసుకుంటారు ఎప్పుడే అప్పుడే పోతాయిన్న ఇష్ట ఇవి తక్కువ అయితేనో స్టోరేజ్ చేసుకుంటాం మరీ ఎక్కువ ఉంటాయిగా అన్నా
అవును
ఇప్పుడు నలభై యాభై
అదే దడా టమాటపిలా పెట్టుకొని అన్ సీజన్ లో తప్పుబడు ద తరచ్చేస్తా
అట్లా చేసినా నీ ఇప్పుడు మళ్ళా పెట్టిన కాడ మొత్తం పంది కొకులు ఎలకలు కొడతాయి అన్న
వాటికి ఆప్షన్ కూడా ఉంటుదా వాటితో అట్లో మెయిస్ ఉండదా వాటి
మ్ ధాన్యాలు అన్నప్పుడు పక్కా వతాయ అన్న ఎట్లా ఎంత సే
ఆ వస్తాయి ఆ ఎలకాలు వచ్చేస్తాయి ఎలకాలు చుచూలు వస్తాయి ఎలకాయలు వాటి వెతుకుంటే ఈ పాములు వస్తాయి
అ
అది ఇంకా అది భయం ఎందుకంటే ఒకసారి నేనైతే నల్లకరాజు స్వామక్షేత్రంచిపోచ్చ ఒక్క కాలు తీసుకు ముందలు కెడుతున్నా కాళ్ కి నిన్న సర్ర లేపోంది అలతాసు అది కూడా నైట్ల నీళ్లు గట్క పోయినా వర్షానికి
అట్లా అన్ సీజన్ ల పత్తిన్న మిర్చి అట్లా చేస్తారన్న గోడవలు పెట్టి
ఆ
ఎందుకంటే పత్తి అది ఓన్లీ గింజల వరకే కొడుతది.
ఆ ఆ ఆ
ఈ ముం మక్క మిర్చి అంటే ముట్టుకొనే ముట్టుకోరు ఇక
అవునవును
మ్ మిర్చి అయితే పక్కా గోడవనే ఉంచుతార అన్న రేటు వచ్చినప్పుడు అమ్ముతారు
ఓకే ఓకే
అవును
ఓన్లే ఎట్ల అయితే ఉంది అది బయటికి వెళ్ళిపోచ్చారు కానీ ద కష్టపడదానికి ఫలితం ఉంటే బావుంటది.
కా కాకబత్ కాకపోతే ఇప్పుడు కింటాల కి వెయ్యి రెండు వేలు మన గింజలు కూడా అంత రేటు రావన్న గిం జలు కేజీ మ్ కేజీ పాకెట్ నాలుగు వేలు, ఐదు వేలు పోతాయి ఇడ క్వింటాలో వెయ్యి రూపాయలకి అమ్ముతా అండి
దమ్ మరి అదే అదే కదా దలారుతనం అంటరు. వాడు నాలుగు వేల కమ్మె అదా టడు ఇ కొనేటప్పుడు ఏమో వెయికొంటడు ఇందా వాడు నాలు కింటాల అన్నావ్ అనుకో నాలుగు వేలు అయినా అనుకో ఇంక నష్టపోయినట్టేగా.
ఆ అంతేగాన్నా ఇప్పుడు ఆ టిఫ్
నయి అంత కాలం చేసుకున్నందుకు ఆయన లాభం ఏమో వచ్చింది. ఆయన కష్టం ఏమమి వచ్చింది. వ శమ పోయింది, వైసా పోయింది.
ఉమ్ ఇప్పుడు కొన్ని కొన్ని కాలాలు డైరెక్ట్ కనీసం ధర లేదని కొంతమంది కాలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు గా
ఆ అట్లా చెయ్యకూడదు గదా దా అవివేకం అయితది అదో తొందర పాటు నిర్ణయం. తొందరపాటు ఏంజేయల అర్థం కాక ఆవేశం ద
ఉహు ఇప్పుడు అంతెందుకన్నా పెయిన సారి ఉల్లి ఉల్లేసి వాళ్ళు నష్టపోలే
అవునవును
ఉల్లి, టమాట వేసి రోడ్ల మీద సిర్లాల వారిష్ పెయలు మొత్తం
అ ఆ
మళ్ళా అప్పుడు అంత ముందు మళ్ళా ఉల్లి రేట్ ఎంత ఉండే అంత ముందుపు
అవును నవును
పెరుగుతూ ఒక్కడే సారి అమాంతం పెరుగుత పెరుగుతే ఒక్కటే సారి అమాంతం పెరుగుతానే ఇప్పుడు ఎవ్వలేయరు
ఇప్పుడు చూడు మాకు మొన్నడుదా క నే ఇప్పుడు వాళు వంద ఒక ఐదు కిలోలు, ఆరు కిలుగ్రు తర్వాతన్న యాభై రూపాయలు కిలో డెబ్బై రూపాయలు కిలో
ఇప్పుడు ఊళ్ళళ్ళకి వచ్చి వంద రూపాయలకు మూడు కిలోలు, నాలుగు కిలోలునే అమ్ముతారు.
ఆ మైకులు పెట్టి అమ్ముతారు పాత ఉల్లి గడ్డ అని, కొత్త ఉల్లి గడ్డ అని మైక్లు లోటి పాడనా పోద్ ద్దున వస్తారు
ఆ
అ అదే డైరెక్ట్ రైట్ తులే రైతుల దగ్గర వై కొనుక్కొని వస్తే బావుంటది. కానీ ఇది మార్కెట్ మళ్ళ మాత్రమే ఏ వార్తల్లో
మ్ అసలు రైతుల గురించి ఎవడు మాట్లాడుతాండన్న
ఇప్పుడు ఎవరు ఏన్ని చెప్తున్నా కదా ఒక రైతు దగ్గరికి వెళ్ియి కొనాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు అమ్మెటోడు పో అంత దూరం పోయి అయీ దగ్గర వెళ్తుాయని మాట్లాడుతు అ సినిమా ఉండది భరతన ననే ఇదోసం ఉంటది
ఆ
ఆ అందులోలాగా అందులోలాగా ఇట్లా డైరెక్ట్ పోయి మాట్లాడుకుంటే
మ్ అట్లా ఇప్పుడు మా పొలిటీషియన్ల కా ఉన్నదికా అన్న అంతా
ఇంగ వాళ్ళ గురించి వద్దులే ఇట్లా
ఇప్పుడు అంతే వ రీసెంట్గా మన అతని పేరు ఎం పేరో వచ్చేకా అ న్న మన ప్ రీచార్జ్ గురించి ఇట్లా మ మాట్లాడిండు రాఘవశెట్టి అనో ఏదో ఆ ఇప్పుడు వాన్ని వాళ్ళ పార్టీలకేలే పీకేసే
ఇందులో వద్దులే దం
మ్ అట్లా మంచిోలనే ఉండ నిత్తలేరు
అవును ఉంటది తి ఎక్కడైనా ప్రశ్న గొంతు ఎవరైనా అడుగుతారో అడి గొంతు ముగబోవాలే అం
ఆ అంతే అంతేందుకన్న ఇప్పుడు రీసెంట్గా గా రైతుల గురించి అడగంగా డ్రైవర్ గానే పిక్ పడేషే
అవును ఆ ఓడ్లు కొనట్లేదు మీరు ప పంట పొలం ఉంటే దీల్ల గురించి సమ్మె కాదు దానికికుడా చేయండి దాని గురించి ఎవ్వడు పట్టిచ్చుకోడ అని చెప్పేసి నడుకు నీకు ఎందుకూర బై నీది నువ్వు చూసుకో అన్నట్టు ఇద్దర్ మాట్లాడిర్
ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లేకున్న అటో ఇటుో నడుచుకుంటా అన్న పోోతాం మా అంటే ఎడ్ల బండో ఏదో కట్టుకోని పోతాం
ఇప్పుడు ఒక తప్పే మ్ ఇప్పుడు పెట్రోల్ ఒక్కటి పెరిగిన కూడా అన్ని పెరిగిపోతాయి పెట్రోల్ రూపాయి పెరిగిందంటే అన్నిటి మీద పడుతది ఆ భారం మనం తినే వస్తువు కాని తాగే వస్తువు కాని వెళ్ళే ప్రయాణం కాని అన్నిటి మీద పడుతది పెట్రోల్ పెరుగడం అంటే మనం ఒకటి రూపాయనే రెండు రూపాయలే కద అనుకూన్న ఆ ఒక్క రెండు రూపాయలు పెట్టింది ఇక్కడ నష్టపోయేది కాకుండా ప్రతి వస్తువు మీద మనకింత పేరుగుతది అది జనాలకర్థం కాదు
అంతే అన్న
మ్
అందరు కడుతాళ్ళు మనం కట్టాలే గంతే ఇగ
అకుంట్రూ ఎంత పెరిగితే ఏముంది మనం వందనే కదా కాని అన్ని అన్ని లోపలపల కుట్రాలవన్నీ
మ్
ఇంకా అవన్నీ ఉంటయి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం వాళ్ళ ఇంత శార్టేజ్
మ్ యుద్ ఆ యుద్ధ ఇప్పుడు మన ఇప్పుడు కరెన్సీ వాల్యూ పెరగాలని ఇప్పుడు గోల్డ్ కొనుగోలు అంతా తక్కువ చేయాలనే
మ్ తగ్గడం ఎం లే కొనకపోవడామే మంచిది ఎందుకంటే ఇప్పుడు లక్షన్నర రెండు లక్షలు పెట్టి ఎవరు కొంటారు చెప్పు అంతంత రేటు
మ్ మ్ఇప్పుడు యయుఎస్ డాలర్ బాగా వాడు ఎక్కువ చెప్
పెరిగిందిగ తొంభై తాటింగ తొబ్భై ఐద్ ఉబేరున్నా నడుస్తుంది కూడా
ఉం ఇప్పుడు యుఎస్సి కరెన్సీ తగ్గించాలనే మనోళ్ళు ఇట్లా
అదయ్యే పనిగాద్ అదయ్యే పని అస్సల్ గాద్ అస్సలు ఇగ అది ఒక్కదానితో సంబంధం లేదు మన ఒక్క కంట్రీ తో అదికాదు కదా వర్కక సంబ
ఆ అయినా ఇప్పుడు మన ఒక ఇప్పుడు మిల్క్ క మన ఐదు కంట్రీలు కలిపి ఒక కొత్త కరెన్సీన్ జెప్
. ఉం అవునవును
ఉమ్ ఇప్పుడది అది స్టార్ట్ అయితే మాత్రం అమెరికా దివళా తీసినట్టే ఇగ
ఉమ్
ఇంకా స్టార్ట్ కాలే అది
ఉమ్
ఉమ్ ఇప్పుడు ట్రంప్ గాడు చెబట్టి బాగా లాస్చ్చింది
ఉమ్ సరే లే తమ్ముడు
సరే అన్న ఆ మళ్ళీ రేప్ చేస్తాన్న ఇగ
అ
ఓకే అన్నా
ఓకే